బాగున్నావా అక్క
బాగున్నా ఏం చేస్తున్నావు
ఏముంది ఫోన్ చూస్తాన
హ్మ్
నువ్వేం చేతన్నావ్
ఏం లే నేను కూడా ఫోనే చుసిన ఇంతసేపు
హ్మ్ తిన్నావా మధ్యాహ్నం
ఆ తిన్న నువ్వు తిన్నావా
నేను కూడా తిన్నా
ఏం కూర వండినవు
చికెన్ నువేంవండినావ్
నేను పచ్చడి ఈరోజు ఇంకేం చేస్తాను
ఏముంది కాళీ తినడం పడుకోవడం
అంతేనా ఇంకేమ ఇంకె ఏం లేదు చేయడం
ఏముంది ఖాళీయేగా
ఇంకాలేనా హ్మ్
హ్మ్
మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తలేరా మాట్లాడట్లేవా జహ్మ్
సర్ అప్పుడప్పుడు
పండగకు వచ్చిందా చెల్లి
వచ్చింది ఎగ్జామ్స్ అయిపోయినగా ఇంటి దగ్గరనే ఇకా ఆ అయిపోయినై
ఇంకేం చేస్తారు తాతయ్య బాగున్నాడా
అందరు బానేఉన్నారు అక్క
ఇంకా అక్క వాళ్ళు ఫోన్ చేస్తాన్ల
ఆ వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తారు చేస్తాన్ల నీకు
నాకు చేయట్లేరు ఇంటి దగ్గర ఉండలే చేయట్లా బా చేయట్లే
స్నానం చేసినావ
లేదు వాటర్ అదే నీళ్ళు వేడి చేస్తానా
హీటరా పోయ్య
పొయ్యి
హ్మ్
నువ్వు చేసినవా సానం
నేను పొద్దున్నే చేసిన
పొద్దున్నే చేసినవా ఇంకా
చెప్పాలక్క
ఇంకేం చేస్తారు ఏంటి విశేషాలు చెప్పాలి
ఇంకేముంది ఖాళీ గా పనికి పోతానవా
పని సోమవారం నుంచి పనుంది
కరువు పనీనా
హ్మ్ వస్తదా
తీసుకుపోతావ
ఉమ్ తీసుకెళ్తా పని బాగుంటుంది మరి చేయాలి
ఉమ్
మీ అత్త వాళ్ళు మా అత్త వాళ్ళు అందరూ వస్తారు
మనకు సెట్ ఐతదా
మా వల్లనే కాట్లే నీకు సెట్ ఐతదా ఎప్పటికి పొయ్యేవలకి సెట్ కాదు ఉమ్ గ్యాస్ వచ్చిందా
ఆ గ్యాస్ తీసుకొచ్చిండు వేరే దగ్గరకి పోయ్
ఉమ్ ఇంకా
చెప్పాలి ఇంకా
మీరే చెప్తా అంటే వింటూ ఉంటా
పండుగ చేసుకున్నావా
పండగ నిన్న ఫుల్లు
ఎంజాయ్ చేసినావా బాగా
ఆ మీరు
అంతేం లేదు చేయలే ఇక
అవునా ఇప్పుడు ఏం పని తీరింది ఎప్పుడు పని అయిపోయింది అంతా
అయిపోయింది
స్నానం చేసిలా
స్నానం పొద్దున్నే చేసిన
ఉమ్
న మధ్యాహ్నం చేసిన
ఉమ్ తమ్ముడు ఏటికి పోయిండు
కూర్చున్నాడు బయట
బయట కూర్చున్నాడా ఇంకా ఏం చేస్తావు రేపు ఏం
ఏంటిది
ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటున్న ప్రస్తుతానికి
ఫోన్ మాట్లాడతాన్న నీతో
అవునా ఉమ్ ఇంకా చెప్పాలి
పాలి మిషన్ కుడతనవా
లేదు ఈరోజు కుడుదాం అనుకున్న కొత్త సాల్వ్ అదే అని కానీ ఎవరు ఇవ్వలేదు ఇక ఫస్ట్ డే డబ్బులు తీసుకొని కుట్టాలి ఎవరు రాలేద అని చెప్పేసి ఏం కుట్టలే ఒత్తులు చేస్తాను పతిగింజ తీస్తాను ఉమ్ ఇంత సేపు ఇప్పుడు మా ఇంటి పక్కనక్క అన్ని ఆకులు నూరి నెత్తికి పెట్టుకుంది నాకు కూడా పెట్టింది మధ్యాహ్నం
ఉహూ నాకు పంపలే మరి కొంచెం కూడా
ఉంది ఫ్రిడ్జ్లో అడుగు రేపు చాలా నూరింది నా కూడా తెలిదు ఆమె పెట్టుకుంటుంటే నేను పోయినా ఇంకా చెప్పాలి
చెప్పాలక్క
ఇంకా మీరే ఏమన్నా చెప్పాలి ఏం కూర అంటే ఈరోజు చింతకాయ పచ్చడి
చింతకాయ పచ్చడి వేసుకొని తిన్నావా
ఉమ్ మీరు
నేను ఏం చేసిన ఒక అక్కని టమాటాలు అడుక్కొచ్చి నిన్న చికెన్ ఉంటే అలా కలిపి చేసినాడు నిన్న
అవునా నిన్న తీసుకురాలా చికెను
నిన్నడితే మిగిలితే ఇవాళ వండిన
అవునా
కరెంట్ వేయిందా మీ దగ్గర
పోయింది మీ దగ్గర పోయిందా
ఆ
మరి రేపు ఏం కర్రీ ఉండను ఆ
వెదరెట్లుంది
చల్లగుంది
చల్ల ఉందా
వాతావరణం చల్లగానే ఉంది మీ దగ్గర ఉందా
మా వద్ద కూడా చల్లగానే అందిగా
మధ్యాహ్నం మొత్తం ఎండ ఫుల్లు
ఆ కరెంట్ వచ్చింది మాకు
కరెంటు మాకు కూడా వచ్చింది
వచ్చింద
ఇంకా
చెప్పాలింకా
ఇంకా అత్తమ్మ వాలు ఫోన్ చేస్తలాా హుమ్
ఊరికి నేట్ పోతలేవా ఫంక్షన్స్ కి
ఫంక్షన్స్ కి పండగకి వెళ్లేదిండే
హ
గ్యాసు వర్షం వాహన ప్రాబ్లం వల్ల వెళ్ళలే అ నేను వెళ్ళినాక వాన వస్తే ఇబ్బంది అవుతుంది ఇల్లు కురుస్తుంది అంతా
అందుకను పోలే
అవును ఈ రోజు మా ఊర్లో సర్కస్ ఉంది
వెళ్తానవా
ఆ
పోతాన వాంటాను
పోదాంమకుంటున్నా సానమ్ చేసి వా నీళ్లు వేడైతే సానమ్ చేసి
ఏన్ని సార్లు చెత్తవ్ రోజు
పొద్దున్న సాయంత్రం చేస్తా మీరు ఏరా
ఒకసారి చేసుడే ఎక్కవ మేము
అంతేనా
ఇంకా
చెప్పాలి కదా ఇంకా
మీరే చెప్తా ఉంటే వింటా
కూలర్ సౌండ్ ఆ ఫ్యాన్ సౌండ్ ఆ ఆది
కూలర్
మధ్యాహ్నం తిన్నావా మరి
ఆ తిన్నా మూడు గంటలకి
పొద్దున్న పచ్చి నే ఇప్పుడు పచ్చడే నా
నౌన్ గ్యాస్ లేదు కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నా
పాలు తెచ్చుకుంటున్నావా
ఆ తీసుకొస్తున్న
మంచిగా పొత్తల్లా
మంచిగానే పోతారు ఇంకా
ప్పాలి
మీరేం తీసుకొస్తాల పాలు ఎక్కడ తీసుకొస్త ప్యాకెట్ ఆ
ఆ ప్యాకెట్
ఊహు
ఆ ప్యాకెట్లు కూడా రోజు ఒక రకం వత్తానే పిచ్చిలెత్తాంది
ఉహు మీ కొడుకు మాట్లాడుతాండా
మాట్లాడుతాండుగా
ఊ
వచ్చిన రోజు కలిసి పోయిండు గంతే
అంతేనా ఏ రావట్లేదా ఇంటికి
రాట్లేడుగా హాస్టల్ నుండి వచ్చినంక ఒక రోజు మాట్లాడి కనిపించిపోయిండు గంతే కనిపించి నువ్వు అట్టు ధైపు ఎన్
ఊ ఇంకా మీ యరాలు మధ్యాహ్నం వచ్చినట్టుంది ఎందుకు
ఇల్లు కడతాల కదా ఇసుక గురించి అని వచ్చిల్లు
అవునా
తమ్ముని దగ్గరకు వచ్చింది మాట్లాడ
ఊ
ఇసుక మాట్లాడాను మీ తమ్ముని దగ్గరకి వచ్చింది.
అవునా